హలో
హలో చెప్పండి
మీక ఏమేమి వంటలు వస్తాయ్ ఒకసారి చెప్తారా
ఆ న
కందిపప్పు ఎలా చేస్తారు చెప్తారా
కందిపప్ప
ఆ
ఫస్ట్ మనం కడుక్కోవాలి
ఆ
నానబెట్టుకోవాలి
హు
తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని పెట్
ఆహా
కోవాలి
ఆ
జీలకర ఆవాలు వేసుకోవాలి
ఆ
పస్ట్ వేసుకోవాలి ఆర్మించుపోయిన తర్వాత పప్పు వేసుకోవి నానబట్టుకున పప్పు దాంలో వేసుకోవాలి వాటర్ వేసేసి మంచిగ
ఆ
తర్వాత ఉప్పు కారం వేసి
హు
కలుపుకొని
ఉ
వాటర్ వేయాలి పప్పు ముని ముని ఎంత కొంచెం పైకి
ఆ
ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకుంటే అయిపోతు
ఆహా
రెడి అయితే
కందిపప్పు రడి
హు
హుహు
మీరు ఎట్లా చేస్తరు
మే కూడా ఇదే పద్ధతి కంది పప్పు కడుక్కుంటాము నానబెట్టి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకొని తాలింపు వేస్తాము తాలింపు వేసిన తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ గోలిన తర్వాత కంది పప్పు వేస్తాము కందిపప్పు వేసి మీరు చెప్పినట్టుగా కుక్కర్ పెడతాము మూడు విజిల్లు వచ్చే వరకు ఉంచుకుంటాం కుక్కర్ని టమాటో ఇష్టం అనుకుంటే టమాటో కూడ యాడ్ చేస్
ఆ టమాట ఆకుకూరలు కూడ వేసుకుంటాం మేము అంటే పాలకూర
ఆహా
మెంతికురన్నప్పుడు మెంతికూర
మ మేము ఇంట్లా కందిపప్పు టమాటా వేసుకుంటాం
హ
మ్మ్
సరు ఎక్క నాన్న పుణ్యక్షేత్రాలు దవి
ఆ తిరిగినమండి
ఏ తెల్ండు
ఈ ఈ మధ్య అయితే టెంపుల్ క సాయి టెంపుల్ కు వెళ్తాం బాగా
ఆ అంటే నేను అనేది ఎట్లా తిరుపతి లిట్లా
ఆ వెళ్తాం తిరుపతి వెళ్తాం
వెలినప్పుడే
మేములవాడ రాజేరాజేశ్వర స్వామి
ఆ ఇట్లా వెల్దిరు ఏమేం చూషన
ఎట్లా బస్సు లోనే వెళ్తాం మేము ఇ కొంచెం మాకు ట్రైన్ ఉంటది అక్కడ దిగి అక్కడ నుండి బస్సు వెళదాం
అ
ఈ అక్కడ రాజరాశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ భీమన్న టెంపుల్ కూడా ఉంటది భీమేశ్వర ఆలయం
మ్మ్
అది దర్శనం చేసుకున్న అంతరం పోచమ్మ ఉంటది
హ
ఓషమ్మని కూడా దర్శనం చేసుకుంటాం అక్కడ వేముల వాళ్ళు అ ఏ బస్ స్తూ వస్తూ కొండగట్లు ఆంజనేయ స్వామిని కూడా దర్శ ప్రం చేసుకుంటాం
అవు
కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బేతాళుడు ఉంటది మళ్ళీ
హ
ఈ అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ధర్మపుర్ క్షేత్రం ఉంటుది
హ
ధర్మపుూరి దర్శనం తర్వాత ఇంక మళ్ళీ ఇక వస్తూ ఉంటే వస్తూ ఉంటే సత్యనారాయణ స్వామి గూడెం
గూడెం గుట్ట
గూడెం గుట్ట గూడె గుట్ట పంట దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం ఇ మాకు ఇవన్నీ వస్తూ ఉంటే కలుస్తా అన్నట్టు
హ ప్రతిసారి వెళ్తారా
అంటే ఇక మూడు సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం ఇష్టం ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే ఏ మూడు సంవత్సరాలు గడవక ముంద అయితే ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు కానీ మూడు సంవత్సరాలు గడిచిపోయిందంటే వెళ్ళి చూసేస్తాం మేము మధ్య మధ్యలో ఎప్పుడడు రెండు రమ్మంటే వెళ్తాం చూస్తాం వస్తాం
అఓ
ఉ ఎక్కువ కుమ్మరైలుకి వెళ్తాం మేము
అమరా వెలికా
కోరవల్లి మల్లన్నస్వామి అ మీరింకా
హ మేమ్ కూడా విమ్ల వాకం ఒట్టుకెళ్త
హ్మ్ ఇంటి దేవుళ్ళ ఏమన్నా ఉన్నాయా మీకు
ఆ ఉన్నాయి
అవునా ఏమున్నాయి
పేదోలంటే దుర్గమ్మ అంటారు దుర్గమ్మ చేసుకుంటాము
ఉహ్మ్ అమె కూడా చేస్త సుకుంటాం మీరు ఎట్లా చేసుకుంటారో ఒకసారి చెప్తే పద్ధతి వివరిస్తారా
అంటే మేము ఫైవ్ ఇయర్స్కి అట్లా చేేసుకుంటాం
హ్మ్
మనకు అది ఫస్ట్ పెద్దయినాకీకువ సామాన్లు ఉంటాయి అవన్నీ షాప్ ఉంటాయి సపరేట్ అట్లా దొరుకుతాయి తర్వాత పెద్దవిని కొలుస్తారు అంటే అమ్మవరిని అది ఉంటారు హ్మ్ పర్లేదు ఆ వాళ్ళని డుబ్బుల వాళ్ళు అంటారు
ఆ
వాళ్ళని
మనం చెప్పాలి ఈ టైంకి చేసుకుంటామని చెప్తే వాళ్ళు వస్తారు
ఊహ్మ్మ్
మార్నింగ్ అన్నా నైట్ అన వస్తారు నైట్ త్రి కీ అట్లా వస్తారు వచ్చి ఇక్కడంత ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు
ఉమ్మ్
మనం అప్పాలు పోయంటే గారప్పాలను
ఉ
హ బెలపప్పాలయవం చేస్కోవల్ దేవుని దగ్గరకి వాళ్లు వచ్చిన తర్వాత ఇస్తే అక్కడ కడతారుని అట్టు ఆ ఏ ఉంది దానేవంటారు ఉంటది ఉటి ఉటి ఉట్ట అర్వి అటి అక్కడంతా క్లీన్ చేసుకొని ముగ్గేసి కొలుస్తారు అలీ అన్నమున్న పసుపు అన్నమున్న తోటకూర
మ్మ్
నైవేద్యం గా పెడతారు కళ్ళు అవని నైవేద్యంగా పెట్టి కొలుస్తారు తర్వాత ఆ తర్వాత అందరు ఇంట్లో వాళ్ళు అందరుూ వస్తారు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం
ఉహ్మ్మ్
హ్మ్మ్
డుబ్బులలో వచ్చి కొలుస్తారు దేవునికి
ఉ
మేము కూడా సేమ్ ఇట్లా చేసుకుంటాం డబ్బులళు వస్తారు ఇక మీరు అన్నటున అప్పాలు పూరీలు గారెలు
హ్మ్మ్
అన్నీ చేస్తాము అవి కూచుతారు డబ్బులలే దానికి ఆ బద్దలు ఉంటాయి కదా
హ
టీ ఇట్లా ఉయ్యాలలాగా రౌండ్గా కుచ్చుతారు నిమ్మకాయ అప్పాలు ఇట్లా రెండు రెండు యేసుకుంటా దానికి ఉట్టి చుట్టూ దేవుని ఉట్టి చుట్టు ఇవన్నీ కూచుత్తరు రౌండ్ గా
మ్మ్ తెల్ల బట్ట అక్కడ కప్పుతరు
ట్టి అన్ని రౌండ్గ కుచ్చి వాళ్ళు పాడుకుంటూ ఆ ఉట్టిని రౌండ్ గా తింపుతరు
ఇంట్లో వాళ్ళు అందరం కూడా అది తిపాలే
ప్పుతరు ఇగ దానికంటే ముందు ప్రాసెస్ అందరు కలిసి దేవునికి పుట్టబంగారి పోతారు గద్దె వేసుకోవడానికి మా సైడ్ అట్లుంది మరి పుట్ట బంగారానికి వెళ్తారు పుట్టమణుకు పోయి పుట్టమన్ను కాడ చదును చేసుకొని పుట్టమన్ను తీసుకొని వొస్తారు వచ్చినాంక పుట్టమన్ను తోటి గద్దె వేస్తారు పెద్దవారది
ఆహా మాకు ఆల్రెడీ గద్ద ఉంటది
ఆహా అంటే మాకు ఆ మూడు సామెతలకొక్కసారి పాత గద్దె తీసేసి కొత్త గద్దె తెస్తరు
అవునా
ఎప్పటికొకే గద్దె ఉంచరు మనం కొలిసినప్పుడల్లా కొత్త గద్దె వేసి యెళ్ళిపోతరు వాళ్ళు డుబ్బులోళ్ళు
మ్ హూ
ఇగ గద్దె తీసుకొని నైట్ మొత్తం గద్దె వేసుకుంటూనే ఉంటారాళ్ళు
మ్ హూ
ద్ద వేసుకున్న తర్వాతనే ఈ అప్పాలు కూర్చుడు ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడతరు
ముగ్గేస్తరు
ముగ్గేస్తరు అవన్నీ యేస్తరు ఆ ముంగట పెద్ద ముగ్గు యేస్తరు అవన్నీ చేస్తరు నైట్ అంతా ఇగ ఆ తల్లికి సంబంధించిన కథ మొత్తం చదువుకుంటూ పాటలు పాడుకుంటూ
కొలుస్తరు
ఆ కొలుస్తరు ఇగ తెల్లారినాంక పిళ్ళనిస్తరు ఇంటి చుట్టూ తిరిగి సర్వేస్తరు
ఆ
హ్మ్ ఇంకా మీకు ఏమేమి ఆచారాలు తెలుసు
ఆచారాల్ పండగలు
పండగలు
మ్
ఉగాది చేసుకుంటారా
ఆ ఉగాది చేసుకుంటం
ప్రాసెస్ జెప్పిస్తారా ఉగాద్ది
ఉగాదంటే ఫస్ట్ మనం ఇళ్ళంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటాం
ఆ
దులుపుకుంటాం తర్వాత మామిడ మామిడి తోరణాలు కట్టుకుంటాం
హ్మ్
మేమే ఇళ్ళు కడుకుంటాం
హ్మ్
ఆ రోజు బూరెలు చేసుకుంటాం ఉగాది పచ్చడి చేసుకు కుంటం మామీడికాయ పులిహోర చేసుకుంటాం.
హ్
మంచిగా బూరేలు ఉన్ను ఉగాది పచ్చడి చేసి దేవుని దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి
ఉహ్
టెంపుల్కి వెళ్తాం.
హ్
అందరం గాలిసి
ఉహ్
పండుగ రోజు అందరం తింటం.
హ్
మీరు కూడా అట్లనే చేసుకుంటారా
మేము కూడా అదే ప్రాసెస్ ఉగాది బూరేలు చేసుకుంటాం. శనగపప్ప ఉడక పెట్టుకొని
హ్
ఇగా మన ఉగాది ప్రాసెస్ రసం ఉంటది. గాదా చింతపండుతో చేసిన పచ్చడి
హ్ ఆ షెడ్ రుచులు
ఆ షేడ్ రుచుల పచ్చడి చేసుకుంటాం. ఉగాది పంచాంగం వినడానికి టెంపుల్కి వెళ్తాం.
ఆ పంచాంగం కూడా
చ్చంగా విని వోస్తం కొత్త పం
హ్ సాయంత్రం